ఆ వాళ్లు బాగున్నారా
ఆ బాగున్నాం
నమో నమో నమస్కార నమస్కారాలండి గుడ్ ఆఫ్టర్ తను ఏం లేదండి చెప్ ప్పాలి నిన్న ఈ పార్క్కు పోయినామండి పార్కు లో చానా ప్రకృతి చానా పచ్చగా ఉండే చనా మంచి చా చానా ప్రకృతి చ ఈ మన ఇక్కనే మా మా ఊర్లోనే వెళ్ళినము అడ్రస్ మన ఏది ఇ హ్మ్ గాంధీ చౌక్ అంటారా అండి చానా అద్భుతంగా ఉండే అండి చానా అద్భు తంఅంటే చానా ఆ చానా అద్భు తం అంటే చాలా అద్భుతంగా ఉండే చుట్టుపక్కల చెట్లూ ఆ ఆ పక్షులు పక్షులకిల పక్షుల కిల కిలలు వాకింగ్ కూడా చానా చేయొచ్చ అండి ఇంకా ఇంకొకటి మన ఇక్కడ మీసేవా దగ్గర కూడా ఇంకోట్ ఉన్నదండి అక్కడనైతే అక్కడైతే జిమ్ కూడా చేయచ్చు వాకింగ్ కూడా చేస్త సరు చానా మంది ఉదయము వాకింగ్ కూడా చేస్తారాండి అక్కడ
అవునా
చానా మంది ఉదయం ఆ చానా మంది ఉదయం వాకింగ్ కూడా చేస్తారు చానా ద్ భుతంగా ఉంటదండి
అవునా
మీకు తెలుసా అండి అసంటే ప్రదేశాలు ఏమన్నా
నాకు తెలుసు గద సర్ నేను జిమ్కి వెళ్తాను బట్ వాకింగ్ కి కూడా వెళ్తాను కదా
ఎక్కడాండి
ఇది జిమ్ ఎక్కడ అంటే సర్సీలకి వెళ్తాను
ఆ డైలీ వెళ్తారా అండి
ఆ డైలీ వెళ్తాను ఇంకా అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా
ఎక్కడ
మార్కెట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా
అవును
ఆ అక్కడమో వాకింగ్కి వెళ్తాను
ఆ అక్కడ చానా బె వ్యక్తులు వస్తారు కదండి ఉదయం కూడా వస్తారు సాయంత్రకాల స అహ పార్క్ లాగా ఉ ఉంటుంది ఉదయం కూడా వస్తారు సాయం కాలం కూడా వస్తరు కదండి
అవునవును టూ టైమ్ వస్తారు
కానీ
ఇంకా అది కూడా కొన్ని ఉన్నాయ్ కదా
ఆ మీర మీరెక్కడ చేస్తారండి జిమ్
అలాంటివి కూడా
ఆహా ఆ మీ మీరు మీరింతకు మీరు ఇంతకు మొదలు ఎప్పుడన్నా అక్కడ వెళ్ళారా అండి ఆ ప్రదేశానికి
ఆ నేను డైలీ వెళ్తాను చెప్ కదా వాకింగ్కి వెంద
ఆ ఈరో ఈరోజు వెళ్తారా అండి నిన్న వెళ్ళారా
ఆ నిన్న వెళ్ళాను ఈ రోజు కూడా ఈవినింగ్ వెళ్తాను నేను డైలీ చేస్తాను కదా వాకింగ్ హెల్త్ కి చాలా మంచిది
మీరు ఆ మా మ మనిషి ఆరోగ్యాన్ని చెంపోదింప చేేస్తది అంటే మనము మన ఆరోగ్య ఆరోగ్యమనేది క్షీణించకుండా మనం హాస్పిటల్ లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డైట్ కూడా ఫాలో అవుతారా చాలా మంచిదండి మీకు ఈ రాగి జావా జొన్న రొట్టె గట్కా ఇలాంటివి తెలుసా అండి మీకు చెత్తా చెదారము ఏం తినారా అండి
వి ఏం ఏం యూజ్ చేయ అండి
పదార్థ నున్ నూనె పదార్థాలు కాస్త తక్కువ తినాలండి
అవున
ఆ నూనె పదార్థాలు కాస్త తక్కువ తినాలా మళ ఏంటిదంటే మన ఏదై ఏదైతే మనకి ఇది ఉంటందో ప్రకృతి ప్రకృతికి సంబంధించిన మనం అవి తింటే మనకు ఆరోగ్యానికి చానా మంచిదండి మనకు అద్భుతంగా ఉంటది ఈ మన జొన్నలు, రాగులు, సజ్జలు ఆ రాగుల జావా ఇవన్నీ తింటే మన ఏంటిదంటే బొక్కల మసిల్స్ ఉంటాయి కదండి అవన్నిటికి చానా బెటర్ అండి ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు మా ఇవాళ ఈ రోజుకి ఈ ఈ ఈకాలంలో లో
దానికే చాలా అలవాటు పడ్డారు ఆయిల్ ఫ్రూట్స్ కి బయట ఏది పడ
ఈ మన ఆ హెల్త్ పి ఇష్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ మన చిన్నపిల్ల వాళ్ళ ఏంటిద అంటే నూడిల్స్ అంటారు మా కూల్ డ్రింక్స్ అం రూ ఆ నూడిల్స్ అంట్రు కూల్ డ్రింక్స్ అంట్రు మ్యాగి అంట్రు ఎగ్ చూడండి మరి మరి అవి ఎలా తయారు చేస్తానండి ఇప్పుడు మన ఇన్ ట్లో మనం చేసుకుంటే ఎంత బాగుంటదండి మన ఇంట్లో మనం చెస్ కుంటే చూడండి మన ఇంట్లో ఒక రాగి జావ చేసుకొని తాగుతే ఎలా ఉంటది రాగి ముద్ద ఉంటదండి చనా బెనిఫిట్ ఉంటాయా అండి దాంతోని మన మమ్మన
కాలుచేతులు నొప్పి వచ్చిన వాళ్ళు తాగిన కూడా వాళ్ళను
చానా చనా అంటే చనా బాగుం
అది కంపల్సరీ తీసుకుంటామండి తీసుకోవాలి డైట్ లో కూడా
ఏంటీదండీ
రాగి జావా
హ రాగి హా రాగి జావ మార్నింగ్ వచ్చేసి రాగి జావా తాగాలండి ఉదయం లేస్తాం కదా లేచాక మనం బ్రష్ చేసాక ఒక కప్పు ఒక ఒక ఒక కప్ప దానడు
నేను జీరా వాటర్ తాగుతానండి డైలీ మార్నింగ్ జీరా వాటర్
ఏంటి జీరా వాటర్ కూడా తాగుతారండి చనా చనా అద్భుతం అండి అది కూడా బాగుంటది ఈ జొన్న జొన్న రొట్ట కూడా బాగుంటాయిద అండి జొన్నె రొట్టె జొన్నలు జొన్న రొట్టె
వాళ్ళకి వేయడం అది కొంచెం ప్రాక్టీస్ లేదు కదా మేము
అవి ఆ ఎందుకంటే అది రాగి దోశ వేయడం వచ్చా అండి మీకు
ఆ రాగి దోశ వేయడ వచ్చు
క్రియ చెప్తారండి
రాగి దోష నేను రాగి పిండిని రాగి రాగులనే తీసుకుంటాను రెడీమేడ్ పిండిని వాడ
మ్మ్
ఒరిజినల్ రాగులు తెచ్చి నేనే ఇంట్లో మిక్స పడతాను లేకుంటే ప స్తాను మిక్సీ అది పిండి పట్టిస్తుంది రోగులను పిండి పట్టించి రంగులు తెచ్చి పిండి పట్టించి అది కొంచెం వాటర్ వేసి కల్పిస్తాను ఒక టెన్ మినిట్స్ చలా ఉంచుతాను టెన్ మినిట్స్ తరువాత మనం ఇష్టం
దాంట్లో ఆనియన్ కొమ ఉప్పు అలాంటిసి కూడాయచ్చు నార్ల్గా ప్లన్ కూడాయచ్చు ఎలా ఎలాస్తా అది అది ఎలా అది ఎలా చేస్తే అద్భుతం తం ఉంటదాండి
అది దోష లాగా కూడా చిన్న పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు ఇప్పుడు జావా తాగాలంటే వాళ్ళు కొంచెం తాగలేరు కదా
అవును
అయితే ఇలా దోషలాగా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు చిన్న పిల్లలు
బాగు ఉంటదండి అలా కూడా
చాలా బాగుంటది రాగి దోష
కానీ పిల్ల ప పిల్ల ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలకు అసలు మనం చెప్పవలసింది ఇదే అండి కాని పిల్లలు మన మాట వినరు అలాకు ఏంటిదంటే ఇప్పు ఎందుకంటే మనము తినకనే ఇప్పుడు మనకు అన్ని ఆర్ధి ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా కూడా మనము మంచి మంచి ఫుడ్ అనేది మనకు మన మన పెద్దవాళ్ళు మనకు కొంచెం ఏంటిదంటే సమయం అయిపో ప్పినక చెప్పారు కానీ మనం ఏంటిదంటే మనం కూడా పాటిస్తే మన కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటదండి ఏప్పుడుచ్చ ఇబ్ ఇబ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక మనం రాగి జావా తాగితే ఎలా ఉంటుది అదే రాగి రాగి ముద్ద ఉంటుది తెలు
అవునాఅంది మేము అంతగా రాగి రాగి సందడి ఆ సంగటి రాగి సంగటి చాలా బాగుంది అది నాన్ వెజ్ తో తిని చూసారా మీరు ఒకసారి రాగి సంగటి
నేను ఏం తింటామండి రాగసంగటి మేము ఎప్పుడన్న ఒకసారి ఎనిమిది రోజులు నాన్ వెజ్ చూపుతో అద్భుతడి మేము మేము ఇంట్లో చేసుకుంటాం అండి మేము ఇంట్లో మేము ఎనిమిది రోజులకు ఒకసారి పది రోజుల సార్ రాగి సంగటి మేము చేస్
చాలా బాగుంటది అది ఆ టేస్ట్ కూడా అదిరిపోతది
చాలా అంటే చాలా బాగుంటది అద్భుతంగా ఉంటదండి ఒక్కసారి మన అందులో ఇందులో ఇందులో అంటే మన ఆ నాన్ వెజిటేరియన్ ఉంటాయి కదండి చి చికెన్ కానీ మటన్ కానీ సూప్ లో
చేసి అంటే ఫ్రై చేయద్దు ఫ్రై లో సెట్ కాదు అది ఆ సూప్ తో చాలా బాగుంటది
పులుసులాగా చేసి ఒక రాగి ముద్దలో కాస్త వెన్ ఒక రాగి ముద్ద లో కాస్త నెయ్యి ఏసి దా హా దాన్ లో ఇది ఏదైతే కూర చేసామో కూర వేసుకొని తింటే ఒక అద్భుతంగా ఉంటందండి దానిలో కానీ ఒకటి హు వెజిటేరియన్ అంత బాగుండదండి నాన్ వెజిటేరియన్ తినాల ఒకటి
వామ్మో మీ నాన్ వెజ్ సూప్స్ లాంటివి చాలా బావు
నాన్ వెజ్ సూప్ చాలా బాగుండవు వెజిటేరియన్ అంత బాగుండావండి
ఉ అది వీక్ లో వన్ టైమ్ తిన్నా కూడా మనకి హెల్త్ కి ఎంత మ
చానా హెల్ తో చానా మంచిది అది ది మనక్
ఇది తినక ఇది పాటు ఇది ఏం తింటున్నారు ఏ
విజే జంగ్ జంక్ ఫుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇందులో ఏం వస్తాయిండి ఇందులో ప్రోటీన్స్ ఇం ఇందులో ప్రోటీన్స్ ఉండవు ఆ ఇందుల్ ఇందులో ప్రోటీన్స్ ఉండవు పొ నీళ్లు కాల్చుకుంటావు ఏమున్ డవు ఇది తింటున్నారు ఇది తినకుండా మనం ఇది చూస్తే ఇప్పుడు చానా వ్యక్తులు చూడండి ఎగ్ పఫ్ అంటున్నారు కరీ పఫ్ అంటున్నారు ఏదో ఏదో అవన్నీ తింటున్నారు హాస్పిటల్ లో పోయి డబ్బులు పెడుతున్నారు
అవును
మరి ఎంత ఇవన్నీ ఇవన్న ఇవన్నీ ఓ ఒకవేళ ఇవన్నీ తింటే ఆరోగ్యానికి
మొన్న రీసెంట్గా ఒక హోటల్లో మనకు దగ్గర్లోనే చికెన్ బిర్యానీలో వమ్ పురుగు వచ్చింది ఇట్లాయా ఏదో వచ్చింది అనేశి చూసన్నాయ్ ఇక్కడ మన దగ్గర్లోనే అవునవును
ఆహా మరి ఏమైందండి మళ్ళీ
చాలా షో అయ్యింది బిర్యానిలో పురుగు వచ్చింది అది కస్టమర్ చూడడంతో ఏమైంది మేనేజర్ కి అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ కి చూపెట్టడం జరిగింది పేపర్ విలేకర్స్ వచ్చారు అలా జరుగు అదే వాళ్ళు చేయడం కూడ చాలా నే గా చేస్తలేరు ఎలా పడితే అలా చేసి
అలా ఇపుడు ఇపుడు అట్ అటువంటి ఫుడును మనం తింటున్నాము
తా లాస్ అవుతది
ఎంత లాసు ఆ లాస్ విడిచి పెట్టండి
అలా జరిగినాయ్ కొన్ని
కొన్ని అలా ఉన్ అండి సరే అండి మీతో మాట మాట్లాడి చాలా సంతోషంగా అనిపిచింది నాకు
ఓకే అండి నేను మళ్ళీ చేస్ తన్ బాయ్